హలో నమస్తే అండి వినిపిస్తుందండి డి నమస్తే అండి
నమస్కారం మండి ఎలావ నా అనండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను సూపర్ అండి నేను కూడా చాలా బాగున్నాను ఏం చేస్తా
న్స్ ఏదో బుక్ చదువు న్నానండి
అవునా ఏం బుక్ చదువుతున్నారండి మీరు బుక్స్ కూడా చదువుతారా
ఆ చదువుతానండి అమ్మ డైరీలో కొన్ని పేజీలని
ఆ అయ్యో ఎందుకు ఎందుకు వినలేదండి నాకి ఫస్ట్ టైం నేను ఒక బుక్ పూర్తిగా చదివాను అంటే ఆ బుక్ ఒకటే అండి అంటే ఆఫ్టర్ నా ఎడ్యుకేషన్ తరువాత నేను ఏదైనా బుక్ కు కంప్లీట్ గా చదివాను అంటే అమ్మకు అదే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అండి. చాలా అంటే చాలా మంచి ఎస్ అండి నిజంగానే ఎంత మంచి బుక్ అంటే అది. అబ్బా నాకైతే చదువుతా అంటే ఇంకా ఇన్ ఇంకా ఉందా ఇంకా అంటే నాకు ఎక్కువ ఆతృతం ఎక్కువ అయిపోతాంది. ఏమైతుంది నెక్స్ట్ ఏమై
ఆ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దాం ఆ బుక్ ని నెక్స్ట్ ఏంటి అని ఫీలింగ్ వస్తా ఉందండి. దాన్ని చదువుతా ఉంటే
అవునా చదివేస్తున్నారా ఇంకా ఉందా అండి.
చదువుతూ ఉన్నానండి, ఎండింగ్ లో ఉన్నానండి.
అవుడ ఎండింగ్ లో వచ్చేస్తున్నారా అండి. అయితే
మ్మ్ ఆయన వాళ్ళ ప్రేమేంటండి అసలు వాళ్ళ త్యాగం ఏంటి.
కదా నిజంగానే వాళ్ళు మళ్ళీ ఆ దాని కోసం వాళ్ళు పడే అంటే కూతురు ఒక కొడుకు అంటే వాళ్ళ దాంట్లో ఉన్నారు కదా ఆ క్యారెక్టర్ లో మళ్ళీ ఆ కూతురు, ఆ కొడుకు కు వాళ్ళ ఇద్దరిని కలపడం కోసం వాళ్ళు
వాళ్ళ నాన్న కోసం గీత గీత అనే క్యారెక్టర్ వాళ్ళ నాన్న కోసం చేసే వాళ్ళ నాన్నకి తిరిగి ఇవ్వాలి. ప్రేమని అని తను వాళ్ళమ్మకి కీ తిరిగి ఇయ్యాలి ప్రేమని ఆ అబ్బాయి అబ్బా అండి.
ఆ నిజంగా అండి నాకి వన్ ఆఫ్ ద నా ఫేవరెటు అలాగే నాకు ఒక మంచి బుక్ బుక్ నేను అల అట్లా చదివినానంటే అది చెప్పు అదే అండి ఆ బుక్ మాత్రమే చెప్పగలను అండి. నేను అం అంత బాగా చదివిన బుక్ అంటే అది ఒక్కటండి అది టైం లేక అంటే ఎక్కువ ఎప్పుడు మేము మొబైల్స్ చూస్తాం కదండి ఎప్పుడు ఏం బుక్స్ వెతుతలే ఆ నాకి అంత ఇంట్రెస్ట్ రాదండి. ఆ నా బుక్స్ చదవాలన్న నేన్ ఏ ఇప్పుడు ఎక్కువ మొబైల్ సే చూస్తా అంటాను. అన్ని ఎక్కువ అలవాటు అయిపోయి మొబైల్ ఎ చు తన ఆ ఒక్క జస్ట్ అట్లీస్ట్ స్టార్ట్ చేసాండి నేనైతే ఇట్లా చూద్దాం. ఎట్లుంది స్టోరీ తెలుసుకుందామ అని జస్ట్ అంతే ఫస్ట్ ఒక రెండు పేజీలు చదివినను అంటే నార్మల్ గా కొనసాగింది తర్వా ఇంకా ఇంకా మొదలయింది. అబ్బా నాకైతే నెక్స్ట్ పేజ్ కెళ్ళపోవాలా నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళివాలా ఏమవుతుంది ఏమవుతుంది అక
అవునండి వాళ్ళ అంత గ్రాహ గాఢంగా ప్రేమించుకోవడం ఏంటి వాళ్ళమ్మ ఏదో చెప్పిదిని ఆ క్యారెక్టర్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏదో చెప్పిందని విడిపోవడం ఏంటి ఇద్దరు డివైడ్ అయి ఆ వేరే వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి వాళ్ళ హస్బెండ్ వీళ్ళ వైఫ్ చనిపోవడం ఏంటి మళ్ళీ వీళ్లు కలవడం ఏంటండి అంత విధి కదా అండి
ఇది అన కన్నా అక్కడ ఆ మనిషి చేసిన సాక్రిఫైస్ చూడండి వాళ్ళమ్మ అంటే అక్కడ ఉండే ఒక కూతురు కోసం వాళ్ళమ్మ వచ్చి చెప్తే ఆ మనిషి ఆ ప్రేమనే కూడా త్యాగం చేస్త సట్ చూడండి అక్కడయి తె
అవును అండి
అసలు అమ్మ కోసం అంటే వాళ్ళు అక్కడ ఆ అబ్బాయి ఆలోచించింది కరెక్టే కదండి ఎందుకంటే ఒక అమ్మ అంటే వాళ్ళ అమ్మా నన్నలు పెంచిన కూతురు అలా చేస్తే వాళ్ళకి ఎట్లుంటుందో ఆ పెయిన్ వాళ్ళకి తెలుసు కదండి సో అది ఆ విలువని వాడు తెలుసుకున అది అతను తెలుసుకొని అక్కడ త్యాగం చేశాడు చూడండి అండి నిజంగానే అ అబ్బాద గ్రేట్డి ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ లో అట్లు చేసే వాళ్ళు ఎవరున్నారండి చెప్పండి
మీకు ఒకటి తెలుసా అండి ఆ ఆ బుక్ కు లో జరిగిన కథ అంతా నిజంగా జరిగిన కథే అంటండి
అవునండి ఎక్కడండి
అవునండి ఎక్కడో జరిగిన కథ కాని ఆ ఆ రవి మంత్రి ఉన్నాడు కదండి రైట్
అవును అవును అవును
ఆ వాళ్ళమ్మ స్టోరీ నుంచి వాళ్ళమ్మకి ప్రతి ఒక్కరికి ప్రతి అమ్మాయికి మొదటి ప్రేమ అనేది ఉంటది కాక పోతే దాన్ని అమ్మోళ్ళ కోసము వాళ్ళ కోసము వీళ్ళ కోసము శాక్రిఫైస్ చేస్తారు అని అతను అది ఉద్దేశంగా పెట్టుకొని ఒక మంచి జరిగిన కథని తీసుకొని రాశాడంటండి
అవునా అండి వా నిజంగా ఎక్సలెంట్ అండి అయితే మరి అసలు నేను నేను అనుకోలే నార్మల్గా స్టోరీ రాశారు అంటే రవి మంత్రి రాశాడు ఆ స్టోరీ జస్ట్ అంతవరకే తెలుసండి కానీ రియల్ స్టోరిని రియల్స్ స్టోరీ ఉంది అనేది తెలిదండి ని నిజంగా రియల్ స్టోరీ అయ్యింటే అబ్బా ఇంకేముంది అండి చూడండి ఆ మనిషి ఎంత గొప్పవాడంటే అక్కడ ఇంకా
ఆయన ఏజ్ కూడా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీనే ఉంటుదండి కానీ ఆనాటి ప్రేమ ఎలా ఉంటందో ఎంత అంత అద్భుతంగా వర్ణించి రాశాడంండి ఆయన
ఆ నిజంగా ఎక్సలెంట్ అండి అసలు నేనైతే నిజంగానే చెప్తున్నా కదండి అక్కడ వాళ్ళు ప్రతి ఒ ప్రతి పదము ఒక అక్షరము అంటే మనసుని తాకుతుందండి
అవునండి అండ్ వాయన
కొన్ని చదువు చెప్పండి అంటే చదువుతుంటే కంట్లు నీళ్ళు వస్తాయండి మాకేనే అట్లుందిస్
ఉ అవునండి ఆ
చెప్పండి
తను ఇంకొక బుక్ రాశాడండి ధీర సమీరే గంగా తీరే అని అది కూడా చాలా బావుందండి సరే వీలైతే అది కూడా చదవడానికి ప్రయత్నించండి
అవునా అండి ఏ
అవునం డి ధీర సమీరే గంగాధీరే ఆయన్ ధీర సమీ టే గంగా తీర ఆయన రాసిన రెండవ పుస్తకం అండి బావుందండి దాంట్లో అండి ఒక అమ్మాయి ఎలా ంటి ఒక అమ్మాయి ఏ ఎమోషన్స్ లేకుండా ఒక స్ట్రాంగ్ గా ఉంది అంటే దాని వెనకల ఎంత బాధపడింటే ఆ అమ్మాయి అలా తయారయింటది అని రాశారండి
వావ్ ఎక్సలెంట్ అండి అయితే చదవాలండి తెలీదండి నాకి ఇది అయితే మీకు ఎక్కడా అండి ఎక్కడ చదువుతున్నారు బుక్స్ ఏమైనా మీ దగ్గర ఉందా లేదంటే
లేదండి ఆ బుక్కు లేదండి ఆ బుక్కు నేను చదివేసి టాను మా అక్క దగ్గరుంది
అవునా
మా అక్క దగ్గర నుంచి తీసుకొని చదివానండి
ఓకే అయితే మీ దగ్గర అవైలబుల్ ల లేదంటారా అం టే మళ్ళీ అమెజాన్ లో అట్ల ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు టదండి ఎంత పడ్త
ఆ చేసుకోవచ్చండి అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అంతే అండి
అవున అయితే తీసుకో మంచి బుక్ అయితే ఎందుకు తీసుకోమండి తీసుకొని ని నజంగా చదవాలండి అలాంటి బుక్స్ చదివితే మన సో ప్రశాంతంగా ఉంట
అవునండి
ఖాళీ టైమ్ లో ఈ మొబైల్ చూడడం కన్నా అలాంటి కొన్ని బుక్స్ అన్నా చదివితే పీస్ కట్లా మన అసలు హాయిగన్పిస్తుందండి
దాంట్లో అమ్మాయి చేసిన సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయండి దా తర్వాత ప్రేమ అమ్మాయికి నచ్చినా కూడా ఓకే దీన్ని తీసుకుంటే ఫ్యూచర్ వచ్చే కాన్సిక్ క్వెన్సెస్ ఏంటి అని ఆలోచించి ఆమె ఎసే వేసే అడుగు ఆమె వాళ్ళ కొలీగ్స్ కి సపోర్ట్ చేసే విధానం కానీ చాలా బావుందండి దాంట్లో హీరో పాత్ర కూడా ఆయనకుండే ఓపిక ఇప్పుడు కాలంలో అబ్బాయిలు
అంత మొత్తం చదివేస్తున్నారా అండి అప్పుడే అంత చెప్తున్నారంటే అంత ఫుల్ కంప్లీట్ చేసేసినారా
అవునండి ఈ కాలంలో అబ్బాయిలు ఇద్దరు ఒక రెండే ళ్లు మూడేళ్ళు వెయిట్ చేస్తారండి అలాంటిది ఆ అబ్బాయి అమ్మాయి యాక్సెప్ట్ చేసే వరకు అలాంటి గట్టిగా ఉండే అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేసేలా చేసి బావుందండి ఒకసారి చదవండి నేను స్టోరీ అంతా చెప్పకూడదు ఒకసారి మీ
అదే అండి నేను అదే చెబ్దాం అనుకున్నా నా మనసులో మాట అర్థం చేసుకున్నట్టున్నారు మీరు అంటే అనుకున్నా మీరే చెప్పేస్తే ఇంక నేను బుక్ చదివి ఏమండీ లాభం అని అదే చేస్తా నేను ట్రై చేస్ అయితే ఆ బుక్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి చదువుత నిజంగానే ఖాళీ నాకి ఖాళీ టైం లో ఆ బుక్స్ చదవడం నిజంగానే మీకు అయితే బుక్స్ చదవడము ఇగ ఇష్టమేనా అయితే
ఆ ఇష్టమే అండి క అదే అవే అండి మళ్ళీ ఇకిగై అని అది ఒకటి ఉందండి అది కూడా చదవండి
ఆ ఎక్కడో విన్నానండి ఇకిగై నేను కూడా కానీ గుర్తు రావట్లేదు ఎక్కడ విన్నాను ఎక్కడ చూసాను కూడా గుర్తు రావట్లేదు నాకు ఇకిగై ఓకే ఓకే చదవాలండి అయితే అన్నీ అయితే ఇంకా మంచి బుక్స్ సజెస్ట్
ఇకిగై ఇప్పుడు కొత్తగా అయోధ్య చేరిన కృష్ణ నా అని ఒకటి
ఆ అవును కరెక్ట్ అండి ఇది చాలా ట్రోల్ అయితంది అండి
అవునండి ఇన్స్టాగ్రామ్ అక్కడ
నేను ఆ బుక్ కోసం వెతుకుతున్నాను చూడాలండి అమెజాన్లో దొరికితే అది కాని ఆర్డర్ చేయ్యాలండి అదిను బాగుంది అనుకుంటా అండి చాలా బాగుండాలి ఆ బుక్స్ కూడా రివ్యూ చూసా బాగుంది సో ట్రై చేస్తా మీరు ట్రై చేయండి అయితే దిధన్య అయోధ్య చెరిన కృష్ణ
చాలండి నేను కూడా బాగు బాగుందంట తండి అండ్ అటామిక్ హ్యాబిట్స్ కూడా బాగుంటదింట అండి అది కూడా చ చూడండి అంటే అటామిక్ హ్యాబిట్స్ అంటే ప్రతి దాంట్లో నెగిటివ్ నుంచి పాజిటివ్ వెతు కొని ఎలా మనం పైకి రావాలి అనేదండి అటామిక్ హ్యాబిట్స్ లో జరిగేవి
ఖచ్చితంగా ఇదియితే చదవాల్సిందే ఎందుకంటే మనం నెగిటివ్ దాటి పాజిటివ్ ఎట్లా పోలనేది నిజంగా ప్రతి మనిషి పచిక కావాల్సిండేది
ప్రతి అడ్డంకు లోనూ ఒక పాజిటివ్ ని తీసుకు కొని ఎలా పైకి రావాలి అనేది అటామిక్ హ్యాబిట్స్ అండి చదవండి అది కూడా
ఖచ్చితంగా చదువుతా అయితే ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే నిన్నన్ని అంటే మీకు ఫోన్ చేయడం వల్ల మీరు ఆ బుక్ చదవడం వల్ల నేను ఇంత తెలుసుకున్నాను చూడండి అది బుక్ మీరు చదువుతున్నారుార నేను ఆల్రెడీ చదివిన అలాగే ఇంకా కొన్ని బుక్స్ తు సజెస్ట్ చేసి చూ నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించి నేను ఖచ్చితంగా అవన్నీ ట్రై చేస్తా అండి ఆ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి బాయ్ అండి